హలో
హెలో
ఆ అక్కా
బాన్నవరా
క నువ్ బాన్నవా
ఆ బాగుండరా ఏం జేస్తారు.
ఏముందక్క ఇప్పుడే పనైపెయ్ంది.
బ్రేక్బాస్ చేసిర్ర.
చెయ్లే అక్క చెయ్యాలె.
మ్ ఉహూ
ఇ రోజ్ టిఫినేం లేదిగ. అన్నమే దినారె.
ఔనా ఈ రోజు పూరి జేసానె.
ఔనా
మ్ మైదం పిండితోటి
అల్ల స్పెషలేంది
స్పెషలు ఈ శెన్గ ప శెనగపిండితొ టయార్జేస్తదె
ఆ కూర్మానా
ఆ ఆ కుర్మ అంటే ఆనియన్స్ ఆ ఆలుగడ్డ ఏమియ జస్ట్ ఆనియన్స్
ఆ నేన్స్ దొడ్డుగ కూడా కుర్మబా ఉ
హ అట్లేసా పర్యా ఏమైనా స్వీట్ తయారీ వచ్చారా
ఏది వప్పా
సి
సీట్ సంట
పాలకోవా
స్వీట్స్రా స్వీట్స్ అంటే ఆ ఐస్ క్రీమ్ చేస్తాను
ఆఐస్క్రీమ్ అలా ఎస్ కా
ఐస్ క్రీమ్ ఏముంది పాలును ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటే ఐస్ క్రీమ్ అవుతుంది
అంతంతనా
పాలు మంచిగా వేట్ చేయాలి ఆ పాలు బాగా మంచిగా మరగబెట్టి ఆ విసల్ కొంచెం గోరువెచ్చే ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ పౌడరు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి
అవును అవు నేను ఎప్పుడు ట్రై చేయలే
ఆ అదే కొంచెం చక్కెర వేసుకొని కొంచెంఐ ఐస్ క్రీమ్ పౌడర్ మనం ఎన్ని చిన్న గ్లాస్ పాలయితే దానికి ఒక స్పూన్ ఐస్ క్రీమ్ పౌడర్ వేసుకోవాలి
అవున్నా నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలు నేను వినలేదు ఇ ఐస్ క్రీమ్ తయారు చేసి వి విధానం
ఐస్ క్రీమ్ పౌడర్ దది ప్యాకెట్ దొరుకుతంది మంచిగా
ఐస్ క్రీమ్ పౌడర్ అంట ఇస్తారా
పక్ని పడ పో ఇస్తారు మేము తెస్తాంగా ఫిఫ్టీయ ఇంత ఉంటది ఫ్లే ఫ్లేవర్ ని బ అ ఉంటది
ఏ ఫ్లేవర్ అనే చేసుకోవచ్చా
ఆ ఏ ఫ్లేవర్ అని చేసుకోవచ్చు ఇప్పుడు మనకు గ్యాస్ లో ఆ పాలు మూసుకొని డీజస్ లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ గ్లాస్ మోడల్ అతేది ఇప్పుడు ఐస్ క్రీమ్ చేసి ఐస్ క్రీమ్ క్రీమ్ చేసి అవి ఉన్నాయినుకో కప్స్
హ
అలా పోసుకొని అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అలా రెడీ అవుతుది నార్మల్ గా మనకు బౌల్ లెక్క కావాలంటే బౌల్ లో పోసుకొని ఆ స్పూన్ వేసుక అలా వాష్ డీ ఫ్రిడ్జ్ లో పెడితే సాయంత్రం వరకి ఐస్ క్రీమ్ అవుతుంది
అవు ఉండి మన ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ ట్ లో చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెడ్తే అయిపోతుందా
ఆ
ఉనా
ఆ
నేను ఎప్పుకాయేలేదురా
ఊపే సోదొచ్చిందక ఇప్పుడే
కోతొచ్చిందా మ్మ్
మ్మ్
మిన్నా మావిడికాల్ తెంపింద
టెంపలే పూతాన్నాడుతాన్
మ్మ్ ఏదనా కర్ర తీసుకోపొయినా
ఏ గుల్బరున్నదక్క
ఉందా లేదా నకుటి
అంతే ఇగ ఏ షేపు గావాలంటే నీకు ఆ షేపు వస్తుది మంచిగా
మ్మ్ ట్రై జైయాలి ఒకసారి
ఆ చెయ్యి బాగుంటది
మ్మ్ ఇంకా స్వీట్స్ సీట్లేమన జేస్తావా
ఫీచ్ అంటే ఇగ తెలువదక్క అంత ఏమనా కావాలంటే అప్పటికప్పుడు యూట్యూబ్ లో చూసి చేయడమే ఇగ
యూట్యూబేనా
ట్యూబ్ లో జూస్ చేయడమే
అంటే యూట్యూబ్ లో జేసినయ్ ఏమైనా సక్సెస్ అయినయా
ఆ చానా వరకు అలా చూసే జేస్తాం కుర్మా అయినా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అయినా. ఫ్రైడ్ రైస్ అయినా చికెన్ బిర్యానీ ఆ బిర్యానీ రెసిపీ చూసి ఆ ఫోన్ లో చూసుకుంటా మా అక్క జేసింది
ఊహు ఇంక ఫెస్టివల్ కక్కచ్చినప్పుడు చేస్తుదా
మాగ్గూడ ఏదనా కావాలనుకుంటే చేసుకుంటాం కానీ బిర్యానీలగలే జెయంలే బిర్యానీ అంటే ఇగ చాలా మందుంటది తింటే బాగుంటది
అవును కొంచెం కొంచెం చేస్తే మళ్ళ టేస్ట్ ఉండదు
ఆ ఇగ మనం నలుగురకు ఐదుగురైతే బయట నుంచి తెప్పిత్తం గనీ నార్మల్గా ఏవన స్వీట్స్ తిన అలన్నా గాని స్పెషల్ స్పెషల్ గావాలంటే ఇగా యూట్యూబే యూట్యూబ్లో జూస్
మంచిగా మీరు ఫ్రూట్ సలాడ్ జేసుకోచ్ చేదా
ఎ చేస్తా కాని తక్కువ
ఎందుకంటే మీకు మంచిగా వెజిటేబుల్స్ కూరగాయలు అన్ని ఉంటాయి గా పండ్లు ఫ్రూట్స్ అన్ని ఉంటాయి
మాకు ఇగ మాకు కా ఫ్రూట్స్ సలాడ్ కావాలంటే మా అమ్మ వాళ్ళు కొ డైరెక్ట్ చేయిస్తాము అని అడగము ఇగ
అవునా
ఆ జ్యూసెస్ ఏమైన్నా కావాలంటే సమ్మర్ కాబట్టి బాదం పాలు గానీ ఫ్రూట్స్ సలాడ్ గాని డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా మిక్సింగ్ జ్యూస్ అయినా గాని ఆ వాళ్ళే కొను
ఊ
ఫోన్ చేస్తే చెప్తే తెస్తారు
నేను అప్పుడప్పుడు చేస్తా ఫ్రూట్స్ సలాడ్ చేస్తా కస్టర్డ్ పౌడర్ దే తేచ్చి చేస్తా
ఇంకా అది వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కూడా చెయ్యొచ్చు
ఊహు
అది వాటర్ మిలన్ జ్యూస్ బట్టి జి ఆ దాంట్లో ఎయే ఏమయ్య అసలు దాంట్లో ఏమి వెయ్యాల్సిన అవసరం లేదు దాన్ని జ్యూస్ బట్టి ఒకల అది స్వీట్ లేకపోతే కొంచెం లైట్ గా గ చేక్కర వేసుకొని దాన్ని ఒక గ్లాస్ లో పోసుకొని పెట్టుకుంటే అది ఐస్ క్రీమ్ అయితది
మనకి కావల్సిన షేప్ దాంట్లో పెట్టుకొని కొంచెం ఐస్ క్రీమ్ పౌడర్ వును ఈ వాటర్ మిల్న్ వాటర్ వేస్తే చేయొచ్చు
ఆహా వాటర్ వాటర్ మిలన్ దాంట్లో పౌడర్ అవసరం లేదు
అవసరం లేదా
ఎందుకంటే అదే ఒక రకమైన టేస్ట్ ఉంటది కదా వాటర్ మిల్ నే
ఊ అవును
పాలు పోసుకుకొని ఇంకా కొంచెం టేస్ట్ వస్తది
కొన్ని పాలను షుగర్ వేసుకుంటే సరిపోతాది
ఆ ఎందుకంటే మనకు ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటాది కదా
ఊహు ఎప్పటికి ఉండదు గా
ఆ మ పసుపు ఐస్ క్రీమ్ ఏదన్నా కావాలన్నప్పుడు మన దగ్గర వాటర్ మిల్ అయితే అవైలబుల్ ఉంటది గా ఇప్పుడు సమ్మర్ కదా
అవును ఇప్పుడు ఇగా ఉంటాయి చాలా దొరుకుతాయి వాటర్ మిలన్
పెడితే అది చాలారోజులకి డి ఫ్రిడ్జ్ లో పెడతాము ఇగ
ఊహు
కొ తినొచ్చు బాగుంటుంది అది
అయితె మా పిల్లలె చేయాలి.
ఆ ఈ రోజు ఈవినింగ్ ట్రై చెయ్ కావాలంటె మంచి అది కట్జేసి. గింజల్ గింజల్ తిశేషి. ఆ చిన్న చిన్న ముక్కల్ కట్జె చ్చి మిక్సి లేసి జ్యుజెయ్
ఆహ
చే చేస్ జూస్ చేస్న ప్పాల కొన్ని పాలు పోస్కో వేడి జేస్న పాలు పోసి మళ్ళ కొంచెం, మళ్ళ ఒకసారి మిక్సీ వడ తె కలుస్తదిగ మొత్తం మిక్సి ఐతె, ఆ మిక్సై జరి అలకుం చక్కరేస్కొని నీకెశె వోల షేప్లల్ల, రెండు బౌల్స్ వల్ల పోసి ది ఫ్రిడ్జ్ లో పె తె అది గడ్డ గడ్తే ఐస్ క్రీమ్ ఐతది.
అవునా ట్రై చేస్ట ఇరోజు పిల్లగాళ్ళు వచ్చ్నాంక ఈవినింగ్ టైమ్ లో ట్రై చేస్తే బావుంటయి.
న్న అంటే మనం అప్పుడు చిన్నప్పుడు ఫుల్లై ఐస్ క్రీమ్ తిన్నాం చూడు సేమ్య ఐస్ క్రీమ్ అన్
అవును, ఉ ఇప్పటికి కూడా వస్తున్నయ్ ర.
అట్లుంటది అన్మాట, అట్లుంటది ఐ క్రిమ్
ఉ
బావుంటది.
ఇప్పుడు ఉడింకా అలాంటి పుల్ ఐస్ క్రీమ్లు నొత్తనాయి గనీ వాట్ని వ పట్టించుకోకుంట గ్రేప్స్, ఆరెంజ్, మ్యాంగో అని ఇప్పుడు
ఏమో అక్క మా సైడ్ అసలు రానే రాట్లే ఇబుడు ప్పుడొ ఐస్ క్రీమో ఒత్తది ఎప్పుడో ఒకసారి వస్తున్నయా. మా సైల్లు లెవ్యు, ఆ ఐస్ క్రీమ్స్ పుల్లై ఐస్ క్రీమ్స్ ఉన్నా మాదగ్గరొళ్ళందరూ పుల్లై ఐస్ క్రీమ్ కొనుక్కుంట్రు.
ఉ
మీన్ దానికి కాస్ట్ తక్కువ మళ్ళీ టేస్ట్ బా
టేస్ట్ బాఉంటది సేమ్ ఐస్ క్రీమ్
కానీ మా సైడ్ రానే రాట్లే మాకే బుర్రైస్ క్రీమే ఎప్పుడో ఒకసారి వత్తది.
అవున మాకోస్సుంది, మాకు ఊలోకల్లో తయారు చేస్నవి. సున్నయ్
ఆహా మీ దగ్గర లోకల్లొ ఎత్తర్ కాబట్టి వస్
హు
సైడ్ చెయ్యరు ఏవనిగ మా సైడ్ కప్పు కోను వత్తయ్, ఈవినింగ్ ఐతేనేమో ఒక తాత బైక్ కేస్కొని ఏంటి ఎగ్ పఫ్ లు ఇకా దిల్ పసందులు బ్రెడ్ వట్టుకొని వస్తడు
త్త బ్రెడ్ తెస్తద్దా
మాకు సమోస లేడుగానే ఎక్కువ ఎగ్ పఫ్ లు సా అవి దిల్పసంద్ లు స్వీ ఇంకా
కొనొత్త దిగ
ఆ తక్కువ
ఊహూ
కొని తీసుకొని వస్తాడో గాని ఎవ్వరు తీసుకోరు
అయ్యో తీసుకొచ్చినందుకైనా కొన్ని తీసుకుంటే బావుండేదే
అంతొ బావుండవక్క అయి అంటే రోజు తీసుకునేటోళ్లు ఉంటారనమాట ఆయనకి
ఊహూ
ఆ తీసుకునేటోళ్ళు తీసుకుంటారు గానీ కాస్ట్ ఎక్కువ చెప్తాడు ఆయన కొంచెం బూజు పట్టినట్టు ఉంటాయి మంచిగా అనిపియ్యవ్ మాకు న
ఆ అట్లున్ టే హెల్త్ బావుండదు హెల్త్ ఖరాబ్ ఐతది
బేకరీల తీసుకుంటే బ్రెడ్ ఫ్రెష్ ఉంటది కదా
అవును నేను బేకరీ బ్రెడ్డే తీసుకోనొచ్చా కానీ ఇతని దగ్గర కూడ బావుంటాది నాకు ఇంటి దగ్గరకొచ్చిస్త్
ఈయన దగ్గర అసలు టేస్ట్ ఉండ మనము వేరే సపరేట్ గా ఓన్లీ బ్రెడ్ అమ్మేటోళ్ళు ఉంటారు డవ రొట్టెలు అమ్ముకుంటొత్తరు
ఉమ్మ్
వాళ్ళ దగ్గర డవరెట్ట తీసుకుంటే బావుంటది కానీ ఇట్లా ఈయన దగ్గర తీసుకుంటే టేస్ట్ ఉండదు అసలు
మాకు బానే తీసుకొస్తది
మేము ఇయ వీళ్ళ దగ్గర తీసుకోము మీకేదన్నా కావాలంటే ఆర్డర్ అన్న పెడతాం లేకపోతే మా అమ్మకు చెప్తే తీసుకొస్తది
అర్డర్ పెడితే అన్లైన్ లో బా ఒస్తయా
ఆ వస్తాయి ఆర్డర్ పెడితే అంటే ఇగ ఇప్పుడే ఈ మధ్యలోనే వస్తాన్నాయి కానీ ఏమంటే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడతాన్నాయ్
ఆ యాస్
ఆ అక్కడ లోకల్ అనుకో ఆడనే అయితే తక్కువకు వస్తాయి
అదే డెలివరీ వేరే ఉంటుందనమా
ఆ లోకల్ లో కల్ అనేవి తక్కువకొస్తాయి అనమాట లోకల్ ఆర్డర్ పెడితే మా అమ్మీ వాళ్ళు తీసుకున్ షాప్ దగ్గర
ఉమ్ హు
తు వాళ్ళు ఆర్డర్ పెడతారు పెడితే ఆడనే పైసలు ఇచ్చి ఆడ తీసుకుంటే తక్కువకు వస్తాయి మనకి వేరే ఊరు పోవాలంటే వాళ్ ళ్ళక్ కూడా పైసలు రావాలి కదా
అంతేగా వాడి డీజిల్ ఖర్చు రావద్దా
ఆ అందుకే కాస్ట్ పడతాయి అనమాట చార్జెస్ పడతాయి
ఉమ్
ఏ అనుకద్ ఏదైనా కావలన్నా డైరెక్ట్ షాప్ నుంచి తెప్పిస్తా
అవునా మేము అంటే కొంచెం ఇబ్ వెహికల్స్ కన్విన్స్ ఉండవు కాబట్టి ఆర్డర్ పెట్టినయే తీసుకుంటాను నేను
సరే అక్క మరి మళ్ళీ చేస్తా
ఓకే రా